నల్లగా వచ్చేసింది మన వస్తువు మనకి
హలో
చెప్తలే
హలో
హలో
ఆ చెప్పండి రోజు కున్నారు
దాస్కాయ కోరా
దోసక కూర ఆ దోసక కూర ఎలా ఎలా చేస్తారో కొంచెం మీకు తెలుసా
దాస్కాయ కొర దాస్కాయలు కోసి టమాటాలు టమాటాలుగాసేసి ఆ నూనె పోసి కారం వేసి ఉప్పు వేసి మళ్ళీ మొలక్కయలు వేసి వండుకున్నాం
అవునా మరి ఈ రోజు చేసిన దొస్ క్కే కొని మీకు నచ్చిందా
ఆ నచ్చింది
ఈరోజు వాతావరణం బాగా ఎండగా ఉందనుకుంటా బయట
ఆ ఎండగా ఉంది బాగా బయట హెవీ వీట్
మరి మీకు పనికి వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుందా
ఉ ఇబ్బంద్ అవుతుంది అ చుప్
మీరు పండుగలు ఏ ఏ పండుగలు జరుపుకుంట దారు
మేము అన్ని పండుగలు జరుపుకుంటాం
వాటిలో ఏ పండగ బాగా చే
స్మస్ చేసుకుంటాన్నా
క్రిస్మస్ పండుగ ఎలా జరుపు కుంటారు మీరు
క్రిస్మస్ పండగ క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం లైటింగ్స్ వేసి అడిగి కట్టి డెకరేషన్ చేసి. జరుపుకుంటాం బెలూన్స్ కట్టి అది అన్నందు కదా